హలో హలో ఆ బాఉన్నాను మే ఆ బాఉన్నాను ఏం లేదు చదువుకుంటున్న చెప్పండి
అవునా ఏం చవుకుంటన్నారు ఏమైనా స్టడీస్ కి ప్రిపేర్ అవుతున్నారా అన్న
ఆ అవునున్నది కోడింగ్ సో దాని పైన ప్రిపేర్ అయితుంది
అవునా ఇంకేం చేస్తారు మీరు
ప్రెజెంట్ స్టడీ అంతే ఏం లేదు మీరేం చేస్తారు
ప్రజెంట్ అయితే ఖాళీయే ఊళ్ళే తినడం తిరగడం
ఓకే మీకంటూ ఏము గోల్స్ ఏం లేవా
మాకంటూ గోల్స్ అంటూ ఏం లేదు పెట్టుకున్న కూడా ఏముంటుందిద పెళ్ళయినంకా గోల్స్ అన్ని కలిసి మంటలో కలిసిపోతాయి
ఓ ఓకే
మీకు మ్యారేజ్ అయిందా
లేదండి ఇంకా
అయ్యో మ్యారేజ్ కాక్ కపోవడం ఏంటి అందరికీ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ట్వంటీ కే చేస్తున్నారు ట్వంటీ ఎయిటీన్ సిక్స్టీన్ కే చేస్తున్నారు
ల్సున్నాయి అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మారేజ్ చేసుకుంట చెప్పండి ఫస్ట్ టాపిక్ వచ్చేసి
టాపికంటెంలేదు బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకున్నారా
చాలా బాగా చేసుకున్నా
అవునా ఎట్లా ఎట్లా జరుపుకున్నారు
మా విలేజ్ లో విలేజ్ కెళ్ళాను విలేజ్ లో వచ్చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేట్ టివ్స్ అందరు వచ్చారు ఆ టైం కి చాలా బాగా బతుకమ్మని చేసి ఆడుకున్నాం
అంటే మీ ఆడపిల్లలు ఇప్పుడు ఎట్లా ఉంటారంటే సర ట్రెడిషనల్గ మ్మ్ శారీ కట్టు
బతుకమ్మ అంటేనే ట్రెడిషనల్ గా ఉండడం కదా
అమరి మీరు అలా చెప్పడం లేదు కదా ఏదో స్టార్ట్
మ్మ్ హ్మ్ బతుకమ్మ అంటేనే ట్రెడిషనల్ వైబ్
అవును మీరు అలా చెప్తుడం లేదు కదా మీరు ఎలా అంటున్నన్నారు అంటే జస్ట్ నార్మల్ గా ఆ ఇట్లచ్చినం అంటే శారీ కట్టుకున్నాం అ బతుకమ్మ పెట్టి రెండు డాన్సులు చేసినం అట్ ఇలా లేసినమ్ అట్లా చెప్తన్నారు
తుకమ్మ అంటే మన సాంప్రదాయాలకి
హ్మ్
తెల తెలంగాణలో పెద్ద బతు పెద్ మ్మ్ ఆ చెప్పండి
అదే ఇప్పుడు నువ్వు అంటే ఓనా చ్చి అంటే ఒక్కరేనా మీరు ఇద్దరు ఏమన్న ఉన్నరా
అన్నయ్య హలో
హు హ్మ్ విలేజ్ లో ఉంటారా హాస్టల్లో ఉంటారా
ప్రజెంట్ అయితే వి హా హాస్టల్ల్లో ఉంటున్నా యాక్చువల్ గా బతుకమ్మని ఎందుకు జరుపుకుంటారో మీకేమైనా ఐడియా ఉందా. బతుకమ్మ ఎన్ని రోజు లో జరుపుకుంటారు అనేది
టెన్ డేస్ జరుపుకుంటారు దేవి నవరాత్రి పూజలు ఉంటాయి హు ఇందులో దసరా ఉంటది ఎంగిల్లి బత్ కమ్మ సద్దల బతుకమ్మ లాంటివి ఉంటావ్ అని ఐడియా ఉంది ఎక్స్ మాకంటూ అంటూ ఏం తెల్ వది
బక్కమ్మ వచ్చేసి నైన్ డేస్
హ్మ్
అదే మన తెలంగాణ కి సాంస్రు ఆ సంస్కృతిక అనేషి అంటారు మన తెలంగాణలో జరుపుకునేది ఆ అందరు హా టోటల్ వరల్డ్ మొత్తం జరుపుకుంటారైతే కనీ తెలంగాణ వాళ్ళకి ఎక్కువ స్పెషల్
హ్మ్
తొమ్మిది రోజులు బాగా ఆడవాళ్ళు అంత కలిసి సంబరం చాల బాగా జరుపుకుంటారు అంగరక
ఎంతవరకు చదువుకున్నరు మరి
హ్మ్
మీర ఎంత వరకు చదువుకున్నారు
నాది డిగ్రీ కంప్లీట్ అండి
డిగ్రీ కంప్లీట్ ఆ
హ్మ్ మీరు విలేజ్ లో ఉంటరు కదా విలేజ్ లో ప్రకృతి అట్ల ఇట్లా చెప్పగలుగుతార ఏమన్న
మా విలేజ్ లోముంటుది పీస్ఫుల్ అంతా ఏంటి న్యాచురల్గా ఉంటది, ఎట్లాంటే పచ్చని చెట్లు హ్ చుట్టు పొలాలు. హ్ ఊరు మధ్యల చెరువు చల్లటిగా చల్లటి గాలులు
అంతే కాకపోతే మొత్తం పచ్ చలనం ఎత్తయినా విలేజ్ లో ఉంటే ఆ పీస్ఫుల్ వేరు కదా నేచర్ ని ఎంజాయ్ చేస్తాము బో
ఎంజాయ్ చే ఎంజాయ్ జేస్ ఒ నెవస్తే ఉ అ ఎట్లా మీ పొలం ఇప్పుడు ఈ సారి మీ పంట పొలాలు ఎలా ఉన్నాయి మిర్చి పంటలు ఎట్లా ఉన్నాయి పొలం పంటలు
ఊ బానే ఉన్నాయ్ మేము ఎక్కువ మిర్చి పెడతాము సో మిర్చి మీదనే ఉంటారు
మ్మ్ ఈ సంవత్సరం చాలా వరకు లాస్ వచ్చిందట్టటు కదా అందరు అంటే టాపిక్ పేపర్లో వాటిలో ఎట్లా వస్తున్నాయి అట్ల మీకు ఎలా ఉంది అని
సైడ్ ఐతే ప్రజెంట్ ఓకే బానే ఉంది
రేటు కూడా ఎవీ పోతుంది ట్వంటీ కె
మీ ఇంటి దగ్గర కొళ్ళున్నాయా అడ ఎంతైనా పల్లెటూరు అంటే కోళ్లు అన్నీ ఉంటాయి కదా జంతువులు
ఆల్మోస్ట్ పల్లెటూరు అంటే కోళ్ళు ఉంటాయి కదా కోళ్ళు లేకుంటే ఏముంటాయి కోళ్ళు ఉంటాయి ఆవులు ఉంటాయి ఆ గేదెలు ఉంటాయి ఉ ఉ ఆ వటి వాటి ఒచ్చి మలవిసర్జనతోని పంటపొలలు వస్తే మన రసాయకసందు ఎరువులు అంటారు వట్నీ వెళ్తాం ఎందుకు వెళ్ళాం ఒ ఎ పూజలు కూడా ఇస్తాం గో గోమాత పూజలు కూడా చేస్తాం చేయకుండా ఉంటామా గోమాత వొదిలేెస్ యాక్చువల్లీ మా ఊ మా విలేజ్ లో ఆ చెప్పు ఓకే పర్వాలే పల్లెటూరు అందాల ఏం లెదుగాని ఏముంటది మా ఊళ్లో గుడి ఉంటది ఆ గులో పూజ ఉంటది
మీ ఉలో గుడి ఫేమస్ ఆ
ఫేమస్స ఫేమస్ ఇన్స్టాలో ట్రెండింగ్ మా ఒక పాట
ఏ దేవుడు ఏ దేవుడు ఉంటారు మీరు ఏ దేవుడిని కొలుస్తారు
ఉమ్ అది అదే అది ఇదని ఏముండది అన్నీ దేవులు మనవే
ఆ
అంటే అప్పుడు ఒక దేవుణి ఒకే ఒక దేవున్ని మొక్కపోవడం కరెక్ట్ కాదు అందరూ మనోళ్లే.
ఉహ్
హ్ అంటే మీకిప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మ్యారేజ్ ఉంటే కాలేదంటవు.
అవును కాలేదు.
అంటే ఇప్పుడు చేసుకునే ఉద్దేశం ఉందా లేదా.
చేసుకునే ఉద్దేశం ఉంది కానీ ఇప్పుడైతే కాదు. మన సంక్రాంతి సెలిబ్రేషన్స్ ఎట్లా జరుపు కున్నారు.
సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే నేను ప్రజెంట్ అయితే అప్పుడు నేను ఊళ్ళ లేను ప్లస్ హై హైదరాబాద్లో ఉన్నా హ్ ఊళ్ళ ఊళ్ళ అయితే లేను ప్ర హ్
అ
హైదరాబాద్ లో ఉన్నా నేను.
హుహ్ అయిన కానీ సంక్రాంతి సిటీలో జరుపుకుంటారు కాని తక్కువ
హ్
సి టిలో తక్కువ జరుపుకుంటారు మళ్ళీ పోతే సిటీ వల్లా అందరు పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళే ఉంటారు కదా. మళ్ళీ పల్లె అదే పల్లెటూర్కెల్లేసి జరూ కుంటా ఉంటారు.
అలవాటు పడ్డ ప్రాణాలకవి కదా.
హ్ అలవాటు అని ఏం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఒక పర్పస్ కని జాబ్ చేసుకోవాలి. అమ్మ నాన్నని పోషిం చాలి అనీ అవి విధంగా వస్తారు. జాబ్ చేసుకుంటారు. ఎళ్ళిపోతారు.
హ్
ఇంక ఏమైనా జాబ్ చేస్తారా. మీరు అంటే పార్ట్ టైమ్ చేస్తారా. చదువుకుంటారా.
లేదు నాది మొత్తం స్టడీయే చదువుకుంటా.
అంటే ఇప్పుడు హాస్టల్లా హాస్టల్ ఫీజ్ బాగానే ఉంటుంది కదా ఫైవ్ కే, సిక్స్ కే అట్లా ఉంటది.
హ్ మీ పల్లెటూరులో మీ అమ్మ వాళ్ళు పిండి వంటలు బాగా చేస్తారు కదా అంటే ప్ర తి పండగలకి
చేస్తరు మాడికలు, సకినాలు, గారెలు హ్ లడ్డూలు, బూందు. అరిసేలు చేస్తాం. ఆతన ఆ వాసనకి కడుపు నిండిపోతుంది తెలుసా.
అవునా అంత బాగా చేస్తారా.
ఆ అంటే మీకు తింటే తెలుస్తుంది అవి. మీరు సిటీ ఫుడ్ అలవాటు పడ్డోలకు ఇవి నచ్చవు కదా ప్ర ప్రజెంటు.
పల్లెటూరే. మేము కూడా పల్లెటూరు నుండి వచ్చినోళ్ళమే. హ్ మాకు కూడా పల్లెటూరు అంటే ఏంటిదొ తెలుసు. ఆ పల్లెటూరులో పచ్చనీ పొలాలు
హ్మ్
తోటలు మామిడి తోటలు
సొ అన్నీ ఉంటాయి ఎమన్నా స్పెషల్ అంటే మీ మీ మీ ఊరికి ఒక స్పెషల్ అనేది ఉంటాది కదా ఏమన్నా ఉన్నదా
మా ఊరికి స్పెషల్ అని అంటే మాది నార్మల్గా విలేజ్ అన్నట్టే ఉంటుంది కాని డిస్ట్రిక్ట్ కిందికి వస్తుంది సో అట్లా అనేసి పెద్దగా ఏం ఉండదు
మాది మున్సిపాలిటీ
హ్మ్
రీసెంట్గా అయిందా మున్సి పాల్ట్ అయ్యింది
ఉహు
ఉ ఇంకోటి మీరు అంటే ఇప్పుడు నాకు అంటే మీ అంటే ఇప్పుడు చాలా వరకు ఒక్క పోస్ట్ కు వంద మంది అప్లై చేస్తున్నారు కదా ఒక పోస్ట్కు వంద మంది
ఆ గవర్నమెంట్ జాబా
అవున్ జాబ్ అట్లా ఇప్పుడు ఏమై డైరెక్ట్ మీరు మనీ పెట్టి జాబ్ తెచ్చుకుంటిర లేకపోతే డైరెక్ట్ జాబ్ వచ్చిన జాబ్ చెస్తారా వర్కు లేకపొతే
నాకు అంటే గవర్నమెంట్ జాబ్స్ అట్లా ఎట్లా అట్లా అని ఏం లేదు నాది నార్మల్గా అయితే ఐటీ సెక్టారు నేను చదివేది
హ్మ్
ఇది ఒకటి మెడికల్ కోడింగ్ అని ఉంటాంది ఆ మెడికల్ కోడింగ్ కు వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఎగ్ ఎగ్జామ్ ఫీజ్ ఉంటంది ట్రైనింగ్ త్రీ మంత్స్ ఉంటాది సో ఆ త్రీ మంత్స్ లో మనము ఓపెన్ బుక్ ఎగ్జామ్ అనేది ఉంటది
నువ్వు మళ్ళా అవుట్ ఆఫ్ స్టేట్ పోయి జాబ్ చేయాలి అంతేగా
అవుట్ హౌస్ స్టేట్ అని అంటే నార్మల్ గా బెంగళూరు వెళ్లొచ్చు చెన్నై వెళ్లొచ్చు కోయంబత్తూర్ వెళ్లొచ్చు మన ఇష్టం ఇంకా
మరి అంటే ఇంత కొంచెం వాయిస్ సన్నాగ వస్తుంది తింటున్నారా తింటలేరా
నేనా న న్న మాటలే లేయిత ఎందుకంటే హాస్టల్ కదా హాస్టల్ లో గట్టిగా అరవలేను కదా
వాటని మేనము వింటే కోప్పడుతుందా
వాడన్ మేడం అనదా పక్కన వాళ్ళకి డిస్టర్బ్ కావద్దు అనింటే మనం చిన్నగా మాట్లాడాలి
సరే అండి ఉంటాను